బాగున్నారా
బాగున్నాను నువ్వు బాన్నావా
హు బాగున్నా బాగున్నా ఏం చేస్తున్నావ్
ఏం లేదు తిందాము అనుకున్నా ఇంకా తినలేదు తిన్నావా నువ్వు
ఆ తిన్నా తిన్నా ఏం చేసావు మరి ఈ రోజు ఈ రోజా
ఆలు ఫ్రై చేశాను
ఉహు మీ ఫేవరెట్ ఆలు ఉహు అంటే ఆలుూ ఫ్రై లేదంటే కుర్మ లాగాన
ఆలు ఫ్రై చేశాను కుర్మలాగా జేయలేదు జస్ట్ ఆలు ఫ్రై చేశా చేశాను చార్ చేయాలి ఇప్పుడు
చార్ అంటే ఏ
పచ్చిపులుసు వట్టి చారు చింతపండు చారు చేస్తారు కదా
పచ్చిపులుసు తెలుసునా
పచ్చిపులుసే మీ నువ్వు ఏం కర్రీ
మాదా అబ్బా గుర్తు రావట్లే టమాటో రైస్
టమాటా రైస్ దానికి ఏం లేదా ఇక
అంటే ఏముంటది పెరుగు పెరుగు ఏసుకొని తిండము
పేరు బాగుంటది రైత రైత నా పరిక
ఏ రైత ఏమీలేదు పెరుగే
ఉ
అట్లనే పెరుగు ఏసుకుని ఇక పచ్చి పులుసు ఒక్కొక్క వైపు ఒక్కొక్కలాగా చేస్తారు కదా మీకైతే ఎట్లా చేస్తారు
నేను అంటే కొ చింతపండును నానబెడతాను
ఉ
నానబెట్టి పచ్చిమిర్చి ఉంటాయి కదా పచ్చిమిర్చి వేయించి మిక్సీ పడతా
ఆ
అల్ల మాది వెళ్లి వెల్లిపాయ జీలకర్రా దంచి ఏసి పచ్చిమిర్చి మిక్సీ పట్టి పోప్ లో వేసేస్తా అంతే
అదే అదే
మీ సైడు ఎలా చేస్తారు
నాకు పచ్చి పులుసు అంటే ఇగ చింత అదే ఇగ చింతపండు నానబెట్టి
కొందరు రసం చేస్తారు
ఆ కొంతమంది రసాన్ని పచ్చి పులుసుని ఒకటే అంటారు కొంతమంది తియ్యగుంటది ఏందో అసలు అర్థమే కాదు
బెల్లం వేస్తారు
కూడా వేస్తాం కానీ మనం అంతా వేయ్యాము
ఎయ్యం మేమ్ నేను కాకరకాయలో వేస్తా బెల్లం కాకరకాయ ఐనా బెండకాయ బెండకాయ పులుసు కొంచెం పుల్లగా ఉందా బెండకాయ
ఆ తెలుసు అది బెండకాయ
ఆ కొంచం బెల్లం వేస్తా వాళ్ళు అయితే కొందరు కొందరు అయితే బెల్లం వేస్తారు కొంచెం తీయ తీయగ ఉంటది తినాలనిపియది
ఆ మనమంతా కొంచెం కారం కారం తింటరు ఇగ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగ చేస్ కుంటరు
అవును
ఎక్కువ మట్టుకు ఎక్కువ మట్టిగ అయితే ఇక చారులేదు అంటే
సమ్మర్ లో అంటే కంపల్సరీ చల్ల చారు తెలుసా
ఆ చల్ల చారు తెలుసు
ఈ సమ్మర్ లో అదే ఇగ
అదే
మజ్జిగ పులుసు అంటారు చల్ల చారు అంటారు
ఇక నాకైతే సలచార అనే సలచారనే అలవాటు
హ్మ్ చల్లచారు అయితే ఫేవరెట్ ఇగ అది ఇప్పుడు సమ్మర్ లో చల్ల చల్లగ ఉంటది కాబట్టి కొంచెం చల్లగా చారు చేసుకొని ఎక్కువ సమ్మర్ లో ఫ్లూయిడ్ ఐటమే క్కువ తీసుకోవాలే మనం ఫ్రై ఫ్రై ఐటెమ్ తీసుకుంటే కొంచెం ఇబ్బంది అయితది
హ్మ్ ఇంగ బయటికి యెళ్ళే వాళ్ళయితే అదే వేసుకొనియాలే
అవును వంటలు ఒచ్చా కుకింగ్ ఒచ్చా
వచ్చు గాని మరి ఈ గంతగనం పర్ఫెక్ట్ కాదు ఏదో ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నా
ఏమేమి వచ్చు వంటలు ఏంటి
ఇగ వచ్చిందంట ఆ అది బిగినర్గా అంటే
బిగ్నరదే ఆమ్లెట్ అంటే ఇక అందరికి వస్తది
అదే దారి ఆ ఏమిమి వచ్చు అంటే టమాటా రైస్ వచ్చు చెప్పిన కద ఇందాక చూసినా అని మళీ ఆ టమాట రైస్ ఈజీయే టమాట టమాటా రైస్ దొండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై ఇగ మ్యాక్సిమమ్ ఫ్రైలే వచ్చు ఇక చార్ల చార్లు ఇంకా ఫ్రైల కంటే చార్లు ఎక్కువ ఈజీ బెండకాయ చారొచ్చు
అది పులుసులు ఈజీ టమాటా రసం బెండకాయ పులుసు పులుసు దొండకాయ్ దొండకాయ పులుసు కూడా పెట్టుకుంటారు తెలుసా
ఏ గవన్నీ నాకు నచ్చవు కాని అంటే మా ఇంట్లో ఎప్పుడు చేయలేదు ఎక్కువ మట్టుకు అయితే బెండకాయ పులుసు టమాటా పులుసు ఈ పప్పు చారు సల్ల చారు ఇవి చేస్తాం గానీ అవి అవి ఏ రోజు చేయలే కానీ
అయితే మా ఫ్రెండ్ ఒకసారి తీసుకు కొని వచ్చింది బాగుంది కదా అని ట్రై చేసా కానీ బాగుంది దొండకాయ్ దొండకాయ పులుసు కూడా
అవును అంటారు గాని ఎప్పుడు నేను ట్రై చేయలే ఈ ఇంట్లో కూడా ఎప్పుడు ట్రై చెయ్యలే
మళ్ళీ నేను మళ్ళీ ట్రై చేయలేదు కొంచెం అప్పుడప్పుడు వెరైటీ కూడా చెయాలి కదా
ఆ
వా అనిపిస్తది
అదే ఎట్ల చేయల్ మరి దోండాకాయ పులుసు
ఏం లేదు దొండకాయలు కట్ చేసుకోవాలి సేమ్ బెండకాయ పులుసు ఎలా చేసుకుంటమో దొండకాయ పులుసు అలా చేసుకోవాలి నువ్వుల పొడి వేయాలి మంచిగా అనిపిస్తుంది
నువ్వుల పొడి తెలుసు కదా హలో వినిపిస్తుందా
వినిపిస్తుందా
ఆ ఇప్పుడు వినిపిస్తుంది మధ్యలో కొంచెం ఆఫ్ అయిపోయింది
ఉమ్ ఆ ఇప్పుడు చెప్పండి ఎట్లా చేస్తారు దొండకాయ పులుసు
దొండకాయలని వేయించుకోవాలి ఫస్ట్ కట్ చేసుకొని వేయించుకొని పక్కన తీసి పెట్టుకొని మళ్ళీ స్టవ్ మీద ఆనియన్స్ జీలకర ఎల్లిపాయ
కొంచెం గట్టిగా మాట్లాడు
గట్టిగా మాలి వినిపిస్త లేదా
సరిగ్గా వినిపిస్తలేదు
కరివేపాకు ఆనియన్స్ అల్లం ఎల్లిపాయ పేస్టు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసుకొని దొండకాయలు వేసుకొని కొంచెం బాగా చింతపండు వేసుకోవద్దు పచ్చి పులుసు వేసుకొని అది మరిగాక నువ్వుల పొడి వేసుకోవాలి
ఉమ్ ఉహు
నువ్వుల పొడితో టేస్ట్ వస్తది
అది కాదు అయితే సీక్రెట్ ఇన్ ఇంక్రీడియం ఇక్కడ నువ్వులా
నువ్వుల పొడి ధనియాల పొడి మెంతుల పొడి
అదే అదే ఇక ఉప్పు కారం రుచికి తగ్గట్టు కొని బెల్లం వేసుకుంటామా
ఏం అవసరం లేదు అంత సేమ్ పచ్చి పులుసులు ఆ పుల్లో ఉండాల్సిన అవసరం లేదు కొంచెం కొంచెం థిక్నెస్ కోసం వాటర్ పోస్తే కొంచెం లైట్ లైట్గా ఉంటే దానికి కొంచం చింతపండు ఒక ఆన్ కొంచ ఒక రౌం బ
నీకు ఇట్లా ఏమంటారు నీకు పెద్ద పెద్ద ఐటమ్స్ చేయడం వచ్చా
వచ్చు చికెన్ బిర్యానీ చేస్తాను చికెన్ బిర్యానీ ఉన్ను మటన్ బిర్యానీ టెన్ మెంబెర్స్ దాకా చేస్తా చికెన్ బిర్యానీ
అవునా ఈ నా చి చికెన్ బిర్యానీ అన్ చెయ్యనీకి అవుతది కానీ ఇక మటన్ బిర్యాలు అంటే మటన్
మటన్ కొంచెం మటన్ అంతా ఒక మేము ఒక ఫోర్ మెంబెర్స్ మటన్ బిర్యానీ చేశాను గాని అంత ఎక్కువ మందికి చేయలే కానీ టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ కి చికెన్ బిర్యానీ చేశాను ఉమ్ చేస్తాను టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ కి మామంటే వేస్తాను
అదే అదే ఇక మీకు అలవాటు ఇగ
అలవాటు అయిపోయింది కొంచెం ఉప్పు కారం సరి చేసుకునేస్త అంత ప్రాసెస్ ఎక్కువనే కానీ మనం ఇంట్లో భయం ఎస్తది ఏమైపోతు ఎవర ఏమన్నా ఏమన్నా అంటరు కావచ్చు బా లేదని అంటారు కావచ్చని ఈ ఒక్కసారి నేను వండాను
ఇంట్లతే నడుస్తది గాని అదే ఇగ ఇంట్లయితే నడుస్తుది కాని బయట నడవది కదా మరి మటన్ బిర్యానీ ఎట్ల ఎస్తావ్ ఎస్తే ఒకవేళ
మటన్ బిర్యానీ అంటే ఫస్ట్ మటన్ని ఉడకబెట్టుకోవాలి మనం హలో
ఆ ఉడకబెట్టిన తర్వాత
దాన్ని ఫ్రై చేసుకోవాలి కొంచెం సేమ్ చికెన్ బిర్యాని లానే గాని మనం చికెన్ మటన్ అయితే కొంచెం తొందరగా ఉడకదు కదా
అదే కొంచెం ముందే అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి ఆ
క్కేసి దాన్ని గ్రేవీ లాగా ఎసుకొని మళ్ళీ బాస్మతి రైస్ వేయడమే
అంతేనా ఇగ లేయర్ లేయర్ ఏసుకు టా పైన ఏదో పిండి పెడతారు కదా మేమైతే బరువును పెట్టగాన్ పిండి పెట్టం ఆహా అదే నేనైతే బరువునే పెట్
ఆ పెడతా నీన్ కూడా పెడతా పిండి పెట్టా పో కవరుడా పెడతారు కొంతమంది
ప్లాస్టిక్ ఏమో కదా కావరైత్ ఆ ఫాయిల్ కవరా అదే అదే అదే అదే అదే నువ్వు కవర్ అనేసరికి ఇవర కవర్ పెట్
ఆహ సిల్వర్ కవర్ అది ఈ పిండి కన్నా అది కొంచం
కొంచం నైం ఈ ఆ మండి ఆ అసలు పట్టి రైల్ పట్టి ఫ్రై ట్రై చేయాలి చేస్తే ఇప్పుడు
ఏమో అమ్మ మండి బయమైతది
ఆ అంటే ఇప్పుడు కొత్తగొచ్చింది కాబట్టి కొంచం భయనే
నీను చూసాను మొన్న వీడియోస్లో వీడియోస్లో చూసాను మండీ ఇప్పుడు రాదా తపు మండీ ఏం చేస్తున్నారంటే కొంచం పొలాల దగ్గరకెళ్లి చికెన్ మండి అందరు వండుకునుడు ఫ్యా షన్ అయిపోయింది ఇప్
మా అదె
కదా
ఆ అప్పుడంటే కొంచం పొలాలంటే ఇగా బక్కగూడలే మటను చికెను ఏ ఒక ఒక వండుకొని
కానీ అలా వండుకుంటాం అక్కడ స్మెల్ అక్కడ వాతావరణం భలే అనిపిస్తది అక్కడ్ తిండి
లేకుంటే పానాలు ఏదోకటి ఎచ్చుకొని నిప్పుడు మండీ అని ఏదేవో అని అంటుర్రు
చే ఇప్పుడు చికెను ఏంటిది చిక్ చిక్కెన్తోనే ఎక్కువ ప్రయోగం చికెన్ లేంది ఉండను చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా అదదే
నాకు రెండు ఇష్టమే కానీ ఎక్కువ మటన్ అంటే ఇష్టం జడ
మటన్ అంటే ఇష్టమేన
ఇగ నల్లి బొక్కులదా
ఏమో ఒక్కొక్కసారి నాకనిపిస్తది నా వంట నీన్ తినడం కన్నా ఎవరన్నా చేసి పెడితే తిన తినాలనిపిస్తది
నిజాం నిజం అవును ఆ
టెత్
లేందే అంటే నేను ఎప్పుడన్నా ఇంట్లో వాళ్ళ లేనప్పుడు చేసుకుంటా ఎక్కువ వంట తింట్లో అమ్మ అమ్మమ్మ వాళ్ళే చేస్తారు ఇగా వాళ్ళ ఎప్పుడన్నా లేనప్పుడు మా సిబ్లింగ్స్కి నాకు వండుకుంటా అంతే
హు కొంచం కొంచం వండుకుంటే అదో టేస్ట్ ఉంట టదు కదా వెరైటీ విచ్చే ట్రై చేయాలనిపిస్తది
హు ఇగా మన సిడ్లింగ్స్ టొంకలు పెడతారు అట్లా అది బాలే ఇది బాలే అని
పెట్టిందే ఎక్కువ కది ఇంకా వంకలేందుకు
ఆ ఆ ఇంకా మరి మీరదేంట్లో స్పెషలిస్ట్ ఎక్కువ
ఎక్కువ నేను చికెనే చికెన్ లోనే చికెన్ బిర్యానీ మటన్ మటన్ కర్రీ ఇంకా కెన్ బిడి చికెన్ కర్రీ కన్నా మటన్ కర్రీ ఎక్కువ చేస్తాను ఆకుకూర పప్పులు ఆక్ ఆకుకూర పప్పులు చేస్తాను మావి వీక్ లో మా సైడ్ త్రీ డేస్ కంపల్సరీ నాన్ వెజ్ ఉంటది ఆ లేకపోతే మా చికెన్ అన్న ఫిష్ అన్న మటన్ అన్న ఏదైనా ఒకటుటది
అదేే సరే ఈ సరే ఏమన్నా కొత్తవి ప్రయత్నించినప్పుడు నాకు కూడాడు నేను కూడా చేస్తాం మరి
ఓకే మరి ఓకే సరేనా